హలో
నమస్కారం
పిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి నమస్కారం అండి
నమస్కారం అండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీని
అవునా మేము ఖాలీ నే అండి కానీ ఎండలు బాగున్నాయి కదండి అయితే బయటికి పోదాం అనుకుంటున్నా
అవునా అండి ఇప్పుడు బాగా ఎండ కొడుతుంది కదా అం డి వన్ అయితుంది సాయంత్రం ఈవినింగ్ వరకు వెళ్ళండి
సాయంత్రమే పోదాం అనుకుంటున్నాం అండి ఇగ ఇప్పుడు కుదిరది ఇగ అని అయితే మేము అంగడి కేల్లాలి కూరగాయలు అవి ఇవి తెచ్చుకోవాలనమాట మీ దగ్గర దొరుకుతాయా అండి కూరగాయలు
మా దగ్గర దొరకయి అండి మేము కూడా వెళ్ళాలండి వా వారానికి వన్ వన్ వీక్ కి ఒకసారి వెళ్తామండి
మాకేమో వారానికి ఒక రోజే దొరుకుతది ఆ రోజే పోయి తెచ్చుకోవాలన్నమాట ఈరోజు మంగళవారం కదండి మంగళవారం మాకు అంగడి
ఆహా అవునా అండి
మరి మీరు కూడా రండి మా దగ్గర కూరగాయలు దొరుకుతాయి అన్నమాట ఈరోజు
ఆహా మీకు మాకు మరకు చాలా లాంగ్ అండి మేము రాలేమండి
అవునాండి అయితే మనం ఎప్పుడైనా అట్లయిన ఎటికైనా పోదామండి బట్టల షా బట్టలు కొనడానికయినా మీరు వస్తారా అండి హైదరాబాద్ ల
ఆ వస్తామండి మీరు కాల్ చేయండి
ఆ నేను చెప్తానండి అంటే మా అక్కయ్య పెళ్ళి ఉంది వచ్చే నెలలా అయితే మా మేము పట్టు చీరలు అవి ఇవి కొనాలనుకుంటున్నాము
హ్
చార్మినార్ దగ్గర బట్టలయినా ఆ సరే అండి అయితే ఇంగ్ ఇప్పుడు ఈసారి మేము పోయేటప్పుడు మీకు చెప్తాము మీరు కూడా రండి నాకు నాకు కొంచెం తెలియదు అన్నమాట ఏ చిర కొనాలి ఏ డ్రెస్
అవునా అండి
పెళ్ళికి నాలుగు రోజులు ఉందండి ఆ పెళ్ళికి నాలుగు రోజులు అండి కానీ ఏం బట్టి బట్టలు వేసుకోవాల తెలుసా అండి మీకు ఒక రోజు హల్దీ అన్నారు ఒక రోజు రిసెప్షన్ అన్నారు రతం పెళ్ళి
అవునా అండి హల్దీ కి పూలు ఫోన్లా బాగానే ఇస్తి కదరా ఫోన్లా చూసి తెలుసుకోవట్లేదా
నేను అక్కడ ఫోను ఈ మధ్యలో కొన్నా అండి నిన్న మొన్ననే కొన్నా
అవునా అండి మేము కూడా న మ నుం తీసుకున్నామండి ఫోను ఇన్ని రోజుల పాటు మాకు కూడా లేదండి ఫోన్
కోలో మీకు తెలిస్తే నాకు చెప్పండి కొంచెం నాలుగు రోజులు బట్టలు కొనుక్కుందాము
ఆ సరేనండి చెప్తానండి
ఇంకా మాకు బట్టలు కూడా కొనాలి ఇంకా పెళ్ళికార్డులు కూడా చేపియాలండి అక్కడనే మనము ఎవరి దగ్గరైనా పోయి రాపిచ్చు నేను రాపిస్తాను అనమాట తెలుగు ఇంగ్లీష్లా అక్కడికి పోయిి అడుగుదాం బేరం చేద్దామండి నాకు తెలియదు బేరం చేయడం
చేద్దామండి మీ అమ్మ నాన్న లేరా అండి
మా అమ్మ నాన్న మా అమ్మ నాన్నకి ఫుల్లు పనులండి బొచ్చాడ్ ఫుల్ పనులు ఉడి నేనే చూసుకోవాలన్నమాట మా అక్కయ్య పెళ్లిికి మా అక్కయనేమో వేరే దేశం నుంచి వస్తు ంది మేమేమో ఇక్కడక్కడ అన్ని చూసుకోవాలి మా నాన్ననేమో పెళ్లిికార్డ్లు ఓ బెంగళూరు కో చెన్నైకి పోయి ఇచ్చి రావాలన్నమాట మా చుట్టాలు అందరి ఇక్కడ లేరునమాట ఇక మన మా అమ్మ పాని మా అమ్మ కే ఉంది మా నాన్న పని మా నాన్నకే అండి నా పని నాకు నా పనిలో మీరు కూడా కొంచెం సహాయం చెయండి అంటున్నా
ఆ సరేనండి చేస్తామండి అంటే మీరు ఇక్కడే లోకల్ కావచ్చు మీ రిలేషన్స్ వాళ్ళందరు వస్తారు కదా ఓన్లీ ఫ్రెండ్స్ అని అంటే ఫ్రెండ్స్ హల్దీకి పెళ్ళికి
అయితే మనం పోొయే పనులు మనం నేను చే నాకు కొన్ని పనులు ఇచ్చర అన్నమాట మా నాన్నగారు అయితే నా పనులు మాత్రం నువ్వే చేసుకున్నానా అని అన్నారు.
అవునా అండి చేద్దామండి.
ఊ అయితే చెయ్యాలండి మా ఇంట్లో అవునండి తిన్నారా అండి.
ఆ తిన్నామండి తిన్నారా మీరు
మేము ఇంకా వంట కాలేదండి
మీకు పని తీరట్లేకోవచ్చు
ఆ కతీరు తెలిదండి. ఇప్పుడే మాకు ఒక పెద్ద పని వచ్చి ఉంద అన్నమాట పొలం పని రమ్మన్నారు రేపు.
అవునా అండి పొలం పని జూస్కోలే పెళ్ళి పనులు చూసుకోవాలి బిజీ బిజీ ఉంటారండి.
అవునండి అసలు మ అంటే పొలం అంటే పనోళ్ళ ఉంటారులేండి. వాళ్ళకి వాళ్ళని అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. వాళ్ళు పని చేేస్తున్నారా, లేదా వాళ్ళకి జీతాలు కరెక్ట్గా ఇయ్యాల అన్నమాట మేమే. మాకే అడుగుతార అనమాట ఒక పా వేరే వాళ్లే న్న మేమే పట్టుకొని చేయిస్తాం ఆ పనులన్నీ
అవునా అండి చెయ్యాలి కదా అండి ఇగమరి. అటు చూసుకోవాలి, ఇటు చూసుకోవాలి అట్లా చేస్త నే మనీ వస్తాయి ఈ రోజులలా
అవునండి అసలు ఇప్పుడు చాలాకష్టం ఉందండి. ఇద్దరు భార్యభర్తలు సంపాదించినా సరిపోతలేవాళ్ళండి మా ఇంట్లయితే.
ఏ ఇంట్లోనైనా అట్లనే ఉన్నదండి. భార్యాభర్తలు కష్టం చేసినా, కూలీ చేసినా, ఏం చేసినా సరిపో పోవట్లేదు ఇంకా రోజు రోజుకు రోజులు మారిపోతాంటే డబ్బుతో కష్టం వుంది
అవునండి అసలు ఈ మా ఇంటికాడ వాతావరణం కూడా చాలా ఎండలు ఉన్నాయి. పా ఇల్లనే పెళ్ళిళ్లు పొలము అంతా నాకు ఒకటేసారి పడ్డాయి అండి నా తలకాయ మీద పనులన్నీ.
అవునా అండి అంటే మీరు ఇన్ని రోజుల వాటి ఇక్కడ లేరా అండి
లేనండి నా ఉ ఉద్యోగం వేరే కాడ అన్నమాట. అయితే ఇంటికి వచ్చినా ఇగ కొన్ని రోజులు అక్కయ్య పెళ్ళ అని.
అవునా అండి ఎన్ని వన్మంత్ ఉంట టు రండి
అ అయ్యో ఒక నెల, ఆ రెండు మూడు నెలలు ఉంటామండి. ఇగాం
అవుంత అవునా అండి మీరు ఇద్దరేనా అండి మీ సిస్టర్ ను మీరేనా బ్రదర్
లేరండి ఆడ పి పిల్లలమే అండి మా ఇంట్లో సంగడి అండి మగవాళ్ళు లేరు ఉంటే వాళ్ళే చూసుకునేదండి అంత పని
ఆహా అవునా అండి మీ అంటే మీ బాబాయ్ వాళ్ళకు ఊ తమ్ముళ్లు గాని మీ పిన్ని వాళ్ళ తరపునగానీ ఎవరు లేరా అండి
మాకు అట్లాంటి చుట్టాలు ఎవ్వరు లేరండి దగ్గర పట్ల నేను చెప్పినా కదండి చాలా దూరం అని అందుకే వాళ్ళు రావాలన్నా కూడా మాకు టైం పడుతది అనమాట వాళ్ళు పది రోజుల ముందు రాను రేప అనంగా వస్తా అంటారు అందరు తినిపోవడానికే వస్తారండి చుట్టాలు
ముందు ఎట్లా వస్తారండి మీరు రిక్వెస్ట్ చేయండి మరిలా
వాళ్ళు తినడానికే వస్తారండి పని చేయడానికి రారండి నాకు తెలుస అండి వాళ్ళ గురించి వాళ్ళ ఎట్లా ఉంటారో ఆ ఈసారి ఇప్పుడు మనుష ు అసలు మా అంటే డబ్బు పిచ్చండి అందరు ఉద్యోగ వాలని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు
డబ్బు ఉన్న వాళ్ళే రెస్పెక్ట్ ఇస్తాలండి డబ
ఆ ఏలానే చే చూలుకనే చేతలు మళ్ళా అమ్మ నన్న ఇప్పుడు వదిలేసి ఎక్కడెక్కడుకోపోతారండి ఇప్పుడు మా నాన్నకి అమ్మ ఉంటాయి కదండి మా ఇంట్లో వాళ్ళు వేరేళ్ళ చూస్త కొనే చూసుకోరండి మేమేడే చూసుకోవాలండి మా పని మాకే సరిపోతుది అంటే మేము చూసుకున్నప్పుడు వాళ్ళు కూడా చూ కోిలీ కదండి ఆరు నెలలు అట్లా అట్లా అని
అవునండి మరి అట్లా మీ నాన్న చెప్పలేద
మా నాన్నమో పెద్ద కొడుక అండి ఇక ఏమంటామండి ఇక ఇద్దరు పిల్లలకి అంటే మా నాన్నకి నాన్న లేడనమాట తల్లి మాత్రమే ఇక వాళ్ళకి అక్క చెల్లలకి తమ్ముడికి పెళ్ళిళ్ళ చేసిరు అన్ని పనులు చేసిరు అన్ని చేసినాక వాళ్ళందరు ఎవరి దారి నలబోయ రండి ఇప్పుడు మాకేమో కొడుకులు లేరు మాకేో మా అంటే మా నాన్నకి కొడుకు లే ఇప్పుడు మా నాన్నకి అండగ ఎవరు ఉంటారండి అసలు
ఎవరుంటారు ఇక కూతుర్లే
ఆ మేమే చూసుకుంటున్నాం అందు అందుకే మేమే చూసుకుం కుంటున్నామ అండి ఇవన్నీగా వాళ్ళని నమ్మలే అందు అంత మేమే చేసినామండి వాళ్ళ పిల్లల పెళ్ళిళ కూడా చేస్తున్నాడు మన అన అప్పుడు వారికి ఇప్పుడు మనం కనిపిస్తలేమండి అలా క కాన రాట్లే మేము
అవునండి ఎవరైనా అంతే అండి టానికే అవసరం
అవసరం వస్తాయండి కాళ్ళు కూడా పట్టుకుంటదండి మా అత్తమ్మ వాళ్ళయితే అంటే ఇట్లా మా చుట్టాలు ఉంటారు కదండి సొంతం అక్క వాళ్ళు అట్లా వాళ్ళతే కాళ్ కూడా పట్టుకుంటారంండి నా కాళ్ళ దగ్గర కూడా వస్తారు అవషరం లేకపోతే నీ కాలు ఏందని నెట్టేస్తారు కూడా
అప్పుడు మనం దగ్గరకు తీయొద్దండి
అందుకే అండి కానీ మనం ఏమో జాలి గున కదండీ మా నాన్న
అందుకే మనం అట్లా వాళ్ళు అట్లుంట టాలండి మనం ఇట్లా ఎట్లా ఉండునావ అందుకే వాళ్ళు ఎన్ని చేసిన వాళ్ళే మళ్ళ వస్తారు మనం బతిలడిన వాళ్ళ ఉంటదని వాళ్ళు వస్తారంండి అట్లా
సరే అండి
మీ సైడ్ వెదర్ ఎట్లా ఉండండి ఎండగా ఉందా అండి
చాలా ఎండ అండి అసలు చాలా అంటే చాలా ఎండ మాకు అసలు కరెంట్ లేంది ఉండలేకపోతున్నాము ఇక్కడ ఫ్యాన్లు కూలర్లు
అవునా అండి చెట్లులువ్వ అండి చెట్ల కింద ఉండిపోయలాండి
చెట్ల కింద మాకు చెట్లు లేవండి ఇక్కడ వాతావరణం అంతా బిల్డింగ్లు పొలం అనేది ఒక చాలా దూరం అనమాట పొలం దగ్గర కోతేనే కొంచం చల్లగా అనిపిస్తుది ఆ
లంచ్ చేసారా మరి
చెయ్యలేదండి వంట కాలేదని చెప్పినా కదండి అప్పుడే ఇంకా చేస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు
అవునా అండి మీ అక్కే వాళ్ళు మరి మేము తినలేదండి
ఆ
ఉమ్
ఇంకా అండి
మీ అక్కయ్య వాళ్ళు మరి ప్రే ఫొటో షూట్ క వెళ్ళిన వెళ్తారా అండి
వాళ్ళు ఇంకా రాలేదు రండి వచ్చినాక పోదామ అన్నారు నేను కూడా పోయి ఫోటోలు దిగుతా మధ్యలో కొన్ని కొన్ని నేనుొ ఒకదాన్ని
మీరు కూడా ది
ఆ ఆ మల్లా నా పెళ్లి ఎప్పుడు అవుతుందో నాకు కూడా తెలివదు అన్నమాట ఇక మాక్ పెల్లి ఇప్పుడు చేస్తారంటే రెండు మూడు సంవత్సరాలు పడుతుది నాకు కూడా అయితే ఇప్పుడే ఫోటోలు దిగుతండి కొన్ని
దిగండి మంచి ఉంటదండి ఎంజాయ్ చేయండి మ్యారేజ్ లో హల్దికి పెళ్లికి ఈ
చేస్తామండి తప్పకుండా మీరు కూడా రండి మీ కూడా పెళ్లి కార్డు పిలుస్తాము రండి నాలుగు రోజుల ముందే వచ్చి పనులు చేయాలండి మరి ఆ
ఒక చిన్న పాప ఉంది ఆ పాపను మీరు పట్టుకుంటే మేము చేస్తాంమండి
పాప ఏవారండి మా ఇంట్ల ఎవరకనీ చేద్దాం లేండి కాకపోతే అంటే చూసు కుటర్లేండ్ ఎవరైనా పిల్లల్ని చాలా ఇష్టం అనమాట మా ఇం
ఆ అట్ల అయితే పర్లేదండి ఇక పని అంతా మనమే చేద్దాం
ఆ అంటే అంట్లు తోముడు వాటికైతే అందరిని పని మషులే పెడదామ అండి మాకు అదంతా మళ్ళా పా కాదు కదా మన వల్ల అని ఆ వాటికి మనిషే ఉంది పని మనిషి మనం చేసుకోవాల్సిన పనులే చేయాలండి అంటే లైక్ పూజ దగ్గర అవి ఇవి సామాన్లు తేవడం తెచ్చిపెట్టుకోవడం అయగారు అడిగినాయి అంది చి అలాండా అయితే మనక ఏం పని లేదండి పెళ్ళిలా
సత్యనారాయణ వ్రతం చేసుకుంటారా అండి
ఆ చేసుకుంటామన్డి కానీ పెళ్ళి అయినాక చేస్తారు కదా
ఆ అంటే మాకు తేల్వదు కదా ఆండీ అందుకే అడుగుతున్నాం మా దాంట్లో ఉండదు అట్ల
అవునా అండి అయితే సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పు ఏప్పుడు చేసారంటే ఇప్పుడు పెళ్లి అయింది అనుకోండి అక్కయ్య పెళ్ళి రతం చేసుకుంటారు అనమాట అక్కయ్య వాళ్ళతోటి మా అమ్మ నాన్న కూడా కూర్చోచ్చు పెళ్లి అయినా జంటలు కూర్చుం ఉంటారు ఐదు కథలు చెప్తారు మ జరుగుతంది నాకు చాలా ఇష్టం అనమాట నేను ఇప్పుడు చిన్నప్పుడు మా గృహ ప్రవేశ లా విన్నా ఇవన్నీ పూజలు
అవు మా మ్యారేజ్ అంటే మాకు ఓన్లీ ఇట్లా హల్లి ఇప్పుడుంటే
ఫోటోషూట్ హల్దీలు ఇవే అవుతున్నాయంండి మే ఆ కోన్ ఫంక్షన్ కూడా ఉందండి ఒక రోజు గాగరా కొనుక్కోవాలి ఆ రోజుకి గాగ్రా తెచ్చుకోమన్నది మా అక్కయ్య నన్ను
అవునాండి మళ్ళీ రోజు ఎల్లో కలరు మెహీ రోజు గాగ్రా మ్యారేజ్ పెళ్లి రోజు హసారి రిసెప్షన్ రోజు హలో అండి
ఆ చెప్పండి
అంతే కదా అండి
కొనుకు ఆ లంగాఓని కొనుకు కుంటా అండి ఒకటి అయితే మనం పోదామా అయితే బట్టలక ఎట్ల నాలుగు జతలు అన్నా కదా పోదాం
ఆ సరే పొడమండి
సరే అండి మరి మా అమ్మ పిలుస్తుంది నన్ను
ఓ సరే అండి బాయ్